హాయి అండి ఉన్నారా
ఆ బాగున్నా మంది మీరు ఎరు బాగున్నారా
బాగున్న అండి బ్రేక్ఫాస్ట్ అయిందా అండి బ్రేక్ఫాస్ స్టైంద అండి
ఆ ఇప్పుడే చేసామండి మీరు చేసారా
లేదండి ఇంకా చేయాలి
ఎందు కండి చేయలేదు మరి లేట్ అయితేనే ఉంది కదా చెయొచ్చు కదా
అంటే ఇప్పుడే లేచి తీస్ కొచ్చి చేశా పని చేస్తనుంత చెయ్య
బ్రేక్ఫాస్ట్ బ్రెస్ట్ చేసారా
ఆ అదే బ్రెష్ ఇంగ అయిందన్
తొడ పోయార
హామీతినాలి అండి కొంచెం
ఏండల్ బాగా ముదుర్ ఆ యి జర సల్ల బోస్కో నీ తినండి మంచిదే
సరే అండి మీరేం తేచ్చారండి
ఆ
అంటే మీరు బ్రేక్ఫాస్ట్ లోకి ఏం తిన్నారండీ
నేను కూడా చల్ బోస్ కొనీ తిన్న చల్ల బోసుకొని ఆ అన్నా పొద్దున పోత్ సాయంత్రం అయితాద్ తద్ పదర్ సూత్త ఉనా కడపడతా లేవు పొద్దాన పోతే సాయంత్రం అయితాన్ అంత ఓకేన్నా కలుద్దాం మంచిగానే న్ పెద్దది కూడా కూడ ఈడ్ నే ఉంది గా పెద్దది బ హా సరే కలుద్దాం ఆ చెప్పండి హలో
హు
ఆ ఫ్రెండ్ రమణ గారు కలిసారండి
ఆ
ఆ
మీకు దానికి చాలా మంది ఉన్నారు అండి
ఆ
అంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా అండి
ఇవి చాలా మంది ఉన్నారండి ఊరు నిండ ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ఊరు నిండ పిల్లలే ఉన్నారు
అవునా మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా అండి
ఉ
అంటే మీలో కూడా పిల్లలు ఉన్నారా అండి
పిల్లలు
ఉన్నారా
పిల్లలు ఉన్నారు
ఏం చేస్తారండి పిల్లలు
ఒక అమ్మాయి బ్యాంక్ లో పనిచేస్తుందండి ఇంకొక అమ్మాయి ఇప్పుడే ట్రయినింగ్ కి వెళ్ళిందండి
ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
ఆ పిల్లలు
మీ ఫెవరెట్ డిష్ ఏంటండీ
ఫేవరెట్ డిష్ ఆ చాలనే ఉన్నాయండి వెజిటేబుల్స్ లే మరి ఆ ఏ పప్పు బాగా ఇష్టం
ఉ
మటను ఫ్రాన్సు జాబులు హ్మ్ అన్ని ఇష్టమే క్యారట్ క్యాబేజి ఉ
నాకు కూరగాయల పేర్లు అన్ని చెప్తున్నారండి
అన్ని ఫేవరైట్ ఆకుకూరలు అయితే ఇంక ఇష్టం
ఏవేం గేమ్స్ ఆడతారు అండి
ఆ
మీరు స్పోర్ట్స్ ఏమేమి ఆడతారండి
స్టోర్స్ ఆ
పోల్ చే ఏం ఏం ఆడుతారు ఇండోర్ ఆ అవుట్ డోర్ ఆ
బ చెటిల్ ఆడుతా ఫుట్బాల్ ఆడుతా క్యారమ్స్ ఆడుతా చెస్ ఆడుతా మ్మ్ తేనికాయ తో ఆడుతా స్కిప్పింగ్ స్విమింగ్
స్కిప్పింగ్ ఎన్ని కొడతారండి ఆపకుండ
గుడుద
హ్మ్ గ్రేట్ అన్ లేదు
నాన్ స్టాప్ గా థౌజండ్ థౌజండ్ కొడుత టూ అవర్స్ నాన్ స్టాప్ స్విమ్మింగ్
ఆ
ఆ
ఇంకా
ఆ
ఇంక ఏమైనా వాడతారండీ
ఆ వాలిబాల్ లు ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే షటిల్ ఆడుతున్నామండి
సమ్మరా
టైం ద ఏది గూడా సరిగా హు టైం దొరకట్లే కాబట్టి ఇయాల షేటిల్ ఏ ఆడుతా అ
అవునా మీరు మూవీస్ స్వాట్ చేస్తారా అండి
న
మూవీస్ వాచ్ చేస్తారండి
ఆ రేర్ నాకు టైం దొరకదు ఎప్పుడో టైం దొరికినప్పుడు మంచి సినిమాలు ఉంటే చూస్తా మేము
ఉహు
పద
అంటే ఎక్కువ ఏ మూవీ చూస్తారండి హాలీవుడ్ ఆ బాలీవుడ్
ఏ మూవీ అయినా మంచిగా చూస్తూనే ఉంటాం హ మంచి మూవీ ఏది ఉన్న
మీకు వచ్చా అండి మీకు ఎన్ని అంటే అన్ని లాంగ్వేజెస్ వచ్చా ఏ మూవీ అయినా చూస్తా అంటున్నారు గదా
ఆ ఇంగ్లీష్ హిందీ ఆ తెలుగు మూడు
మూడు లాంగ్వేజెస్ వచ్చా అండి
పోలే
తమిళ్, కన్నడ అట్లా ఏం రావా మీకు
రావ్ వన్ మినిట్ అండి ఒక్క నిమ్శం మ మంచి అ అవి అంతేగా సారూ అంతం చేయరాదు హలో
మూడు లాంగ్వేజ్లు చూస్తా అండి లే కనడ అవి రావు కదా ఏదో మాములుగా అర్థం చేసుకో చూస్తాం అప్పుడప్పుడు
మ్మ్ హ్మ్
మీరు చూస్తారా
ఆ నేను నేను త్రీ లాంగ్వేజెస్ ప్లస్ తమిళ్ చూస్తానండి
మ్మ్ తమిళ్ వచ్చా
అంటే కొంచెం కొంచెం మిగతావి సబ్ టైటిల్స్ తోటి మేనేజ్ చేస్తా
ఆహా మాక్ కూడా నేర్పియ వచ్చు కదండి తమిళ్
నేర్పిస్తానండి
మాక్కూడా నేర్చుకోవాలని ఉంటది
ఆ మీ అంటే చా ప్లేస్ ఏవైనా ప్లేసెస్ విజిట్ చేశారా అండి ఈ మధ్యలో అంటే లైక్ టూ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైనా అండి చేసారా
ఈ మధ్యలో ఏం పోలేదండి టూరిస్ట్ ప్లేసులు
ఆ అంటే మీ త్రూ అవుట్ లైఫ్ లో ఏమి వెళ్ళలేదా అండి టూ
ఆ పోయినం కర్ణాటక పోయినం కర్ణాటక పోయినం తర్వాత ఆ ఆంధ్రకీ లేయాయి గుర్రగా కేసూ
మ్
అది జుసినం తర్వాత ఆ అదంతా ఎల్లోర్ అటు పోయామ్ ఆ బ స బాస్ సరా అజంత ఎల్లోరా తర్వాత ఇటూ పూరి
పూరీ జగన్నాథ్ ఆ యెల్రారా అండి పూరి మీరు
ఆ పూరి జగన్నాథ్ పోయినం
గ్రేట్ అండీ ఇంక
పూరి జగన్నాథ్ చూసాం అక్కడ అక్కడ థౌజండ్స్ థౌజన్ పిల్లలలో అక్కడ అప్పుడున్న రాజూ థౌజన్ ఆజ్ఞాపించిందంట థౌజండ్ లో నైన్ హండ్ నైంటి నైన్ టెంపుల్స్ కంప్లీట్ అయ్ ఒక్కడుగాలేదంట
ఎందుకండి ఆ ఒక్కటి కాలేదు
ఏ అక్కడ్ చర్త్ర అట్ల ఆ ఎవరేది ఎడ్డుంటుర్రూ
మ్
అందరికి ఆజ్ఞాపించుకుంటూ ఆ అతంది కాలేకపోయినా అది ఇన్కంప్లీట్ ఎడ్డంటె మారాదుగా డ్డా
ఓకే మహారాజప్ప చెప్పినా కింద బటులకి అందులో అందులో అతలు అందరి పిచుకుండా చేపించకుడా తన తనం మర్చ్
ఉమ్ అట్ల
అన్నీ అంటే డిఫ్ ఆ వేరే వేరే దేవుళ్ళ అండి లేక్పోతే అన్నీ ఒకటేనా
అన్నీ ఎక్కువ శివున్ టెంపుల్లు హే తర్వాత ఆ అన్నే ఉన్నయ్ అక్కడ ఆశాభయి నమస్తే అన్నీ అన్నీ ఉంటయి కనీ అక్కడా కృష్ణుడి అదేంది ఈ యుద్ధంలో ఏదో రేసింది గుడుందక్కడ హితబోధన అర్జున్కి హితభోధన చేసిలా వీళ్ళు
ఓకే మహాభారతంలో అర్జునుడికి కృష్ణుడు
ఆ ఏ సరిగా
అదే యుద్ధం యు
ఊరి జగన్నాథ్ పోయినము ఊరి జగన్నాథులో లో ఆ స్పెషల్ ఏందంటే అక్కడ స్వీట్స్ ఎక్కు ఉంటయి అన్ని చుట్టూ తేనెటీగలే బాగా ఏం కుట్టు ఆ స్వీట్స్ మీద ఇట్ల వాళ్తా ఉంటయి
తేనె తీగలన్నాక కుడతయి కదా అం డి
కుట్టవు అక్కడ అన్నా స్వీట్స్ మీద అట్ల వాల్తా ఉంటయి ఇంకోటి పూరి జగన్ధ ది ఆ వేరుకి వ్యతిరేక దిశలో పైన ఫ్లాగ్ ఉంటది కదా గుడి పైన అయితే ఆపోజిట్ దిశలో తిరుగుతావు ఇ
ఆ సరేనండి ఉంటాను మరి
హలో
సరేనండి ఉంటాను
ఓకే